వినిపిస్తు
అ వినిపిస్తుందండి
బావున్నారా అండి
బావున్నామండి మీరు బావున్నారా
ఆ బావున్నాం అండి ఏం చేస్తు ఏం చేయలేదండి ఊరికే ఉన్నాం మీరేం చేస్తున్నారు
నేను కూడా అంతే అండి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాం
అవునా ఏమైనా చేయచ్చుకదండి మీకేమై మీకి డ్రాయింగ్ అలా ఏమి రాదా అండి
ఆ నాకి పెద్దగా రాదండి
అవునా అండి ఎందుకండి మీరు నేర్చుకోవచ్చు కదా డ్రాయింగ్ చేయడం
నాకు అస్సలు ఇష్టం ఉండదండి నాకు నచ్చనిదే అదండి
డ్రాయింగ్ చేయడం అంటే ఇష్టం లేదా మీకు
లేదండి ఏమో అండి అది అసలు ఇష్టమే లేదు
కలర్స్ వేయడం కూడా ఇష్టం లేదా మీకు
ఆ కలర్స్ కావాలంటే వేస్తాను కానీ నాకు డ్రాయింగ్ వేయడం అసలు ఇష్టం ఉండదండి
అవునా వస్తుందా అండి వేయడం ఏమన్నా
రాదు కాబట్టే నాకు ఇష్టం ఉండదండి
అవునా అండి మీకు కొంచెం ఏం ఏ అంటే ఏం చేయడం అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అండి మీకు
నాకా నాకేం జేయకోకుండానే అలా ఉండడం ఇష్టం అండి
ఖాళీగా ఉండటం ఇష్టమా అండి
అవునండి లేదండి దాన్ని నేను ఎట్లో ఒగట్లా మేనేజ్ చేసేస్తా
అవునా అంటే ఎట్లా మేనేజ్ చేస్తారు సినిమాస్ చూస్తారా లేకుంటే సీరియల్స్ చూస్తారా మీరు
ఆ సినిమాస్ చూస్తాను సీరియల్స్ కూడా బా చూస్తానండి సినిమాలు కూడా నేనా గుండె నిండా గుడిగంటలండి అదిను పొదరిల్లు గూడా ఆ పొదిరిల్లు గూడా చూస్త అండి పొద్దున్నే పొద్దున్నే లే దెం లేయడమే ఆ ఫ్రెషప్ అయిపోయేసి ఇంకా సీరియల్ లే పెట్టుకుంటానండి మా లేదండి నేను మార్నింగే చూసేస్తాను అంటే నేను హాట్స్టార్ లో
అవునులేండి అవునులేండి మేమైతే ఇంగ నైన్ అయితే చాల్ అండి టీవీ ముందే కూర్చుంటాం రాత్రి టెన్ థర్టీ వరకు కు నైన్ టు టెన్ థర్టీ సీరియల్స్ చూస్తనే ఉంటాం మా మమ్మీ మా డాడీ మేము మా డాడీ
అవునండి మా డాడీ కూడా ఒకప్పుడు సీ యల్ పెడితే తిట్టేవాడండి అసలు. ఏంది సీరియల్స్ పెడతారు నాక్ కయితే చాలా భయం వేసేదండి వాళ్ళు ఉన్నప్పుడు సీరియల్స్ చూడల్ల అంటే కూడ.
అవునండి. ఇప్పుడు మా డాడీకి కూడా అలవాటు అయిపోయిందండి ఆ సీరియల్. అడుగుతాడు ఇంకా రాలేద సీరియల్ అని అడుగుతాడండి మా డాడీ.
మేము కూడ పెట్టమండి ఫస్ట్ మా డాడీ పెట్టి కూర్చుంటాడండి సీరియల్లు.
అవునండి మా డాడీ కూడా అంతే అడుగుతాడు ఇంకా అప్పుడు ఇంకా రాలేదా టైం అయిన్ దే ఇంకా రాలేదా అని అడుగుతాడు? బావుంటుంది కదండి సీరియల్? కామెడీగా మ్ అదేం సీరియల్ గుడినిండా గుడిగంటలు కొంచెం ఎమోషనల్గా ఉండే వాళ్ళ అన్నకి ఏదో ఆక్సిడెంట్ అయ్యి,
అవునవునండి కానీ అందులో అతను ఎంత మంచిగా ఆ అదే అదే ఈరోజు కామెడీగ ఉందండి సీ టీజరీ
చూడల్లని వెయిట్ చేస్తున్న నేను కూడా.
ఆ నేను ఆల్రెడీ చూసేసానండి. ఈరోజు కొంచెం కామ్ ఆ ఈరోజు కామెడీగ ఉందండి కొంచెం. ఇంక లేదండి.
ఏం చేస్తున్నారు? మేమింకా లేదండి చేస్తున్నారు మా మమ్మీ.
లేదండి నేను పాస్త చేసుకుంటూ ఉన్నా.
అవునా అండి ఆంటీ అంకుల్ కి మరి?
వాళ్ళకి అంకుల్ బయట తినేస్తాడండి. ఆంటీకి చపాతీస్ ఉన్నాయి. సో, తినేస్తుంది. నేను పాస్తా తింటన్నానండి. ఇంకా లేదండి. పాస్తా షో స్టవ్ మీద పెట్టినాను.
అవునండి? అంటే ఎలాంటి పాస్తా రౌండ్ పాస్తానా? స్ప్రింగ్ పాస్తానా?
ఆ రౌండ్ పాస్తా అండి
అవునా అంటే ఓ కొంచెం ఎల్బో షేప్స్ లో ఉంటాయి అవా అండి?
చిన్నగ ఉంటాయి చూడండి
యూ షేప్స్ లో ఉంటాయి.
ఆ యూషేప్ లో ఆ అవి అవే ఇంత ముందు స్ప్రింగ్, ఆ చెప్పండి. ఇంత ముందు స్ప్రిల్ లేదండి నాదేం ఈజీ పద్ధతి. నేను ఆ టమోట వేసి, ఆ గార్లిక్ ఏస్తామండి గార్లిక్ మెయిన్
అవునులేండి
ఆ ఇంకా టమోటా సాసు, సోయా సాసు, చిల్లీ సాసు ఏస్తానండి. ఆ ఏస్తామండి.
బావుంటాయ అండి? మరెందుకండీ నాకు చేసి పెట్టరు ఎవడన్న మీ ఇంటికొస్తే నేను?
చల్ నే ఖచ్చితంగా చేసి పెడతాము.
చేసి పెట్టండి ఈసారి ఎప్పుడనా వచ్చినప్పుడు బాగా టేస్టీ టేస్టీగా చేసి పెట్టండి. అవునండి ఇంకేం అన్ అంటే ఏం సినిమాలు చూసిన కొత్త కొత్త సినిమాలు ఈ రోజు ఏదో కొత్త సినిమా వచ్చిందంట కదా! లెనిన ఆ కాటన ఏదో,
లెనిన్ అవునండి లెనిన్ ఏదో వచ్చింది.
బాగుందంట కదండీ ఫస్ట్ హీట్ కొట్టాడంట అఖిల్. ఆ అవునండి ఇది విన్న చుస్ పురుగల అండి?
ఆ చూడలేదండి ఇంకా
ని ఇంగ ప్లాన్ చేయలేద ఎప్పుడు వెళ్ళాలి అని?
లేదండి పెద్దగ ఇంట్రెస్ట్ లేదు ఈ సిన్మాక్
అవున్లే లాస్టుగా మీరు ఏం సినిమా చూసారండి.
లాస్ట్ నేను మా ఇంటి బంగారం చూసి ఆ అండి మా ఇంటి బంగారం
అవునాండి బాగుందండి. ఆ సినిమా
ఆ పర్వాలేదండి చూడోచ్చు ఒకసారి అవునండి. దానికన్నా ఒక సినిమా ఉందండి. సింగీతం అని ఆ చాలా బాగుందండి. అది అది హీరో అంటే పాపులర్ అలా ఏం కాదు బట్ ఇట్ చాలా బాగుందండి. ఆ సినిమా చూడండి
ఆ సింగీతం
ఆ సింగీతం
ఆన్లైన్ లో ఉంద అండి సినిమా
ఆ వచ్చిందండి
హెచ్డి హెచ్డి ప్రింట అండి. అంటే ఏ స్టోరీ జోనర్ ఏంటి కామెడీనా ఫ్యామిలీనా థ్రిల్ల హరరా
హారర్ ఏం కాదు లైక్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అని కాదు అదోక అంటే చూడండి. ఆ అంటే సినిమా మొత్తము
ఆ
పాటలతోనే అండి. సినిమా మొత్తం మాటలే పాటల్లాగా ఏముండవు మాటలే పాటలలాగా ఉం
ఓ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందండి. మనకు అలాంటి సినిమాలే ఇష్టం
కాన్సెప్ట్ చాలా బాగుంది. చాలా బాగా తీశారండి. దాంట్లో లాస్ట్ కి ఆ చూసానండి నేను థియేటర్ కెల్లి చూస చాలా బాగుంది.
అవునా అండి. అంటే కొత్త హీరోనా అండి ఆయన లేకుండే వేరే
ఆ కొత్త హీరో అంటే హీరో అని కాదండి మా క్యారెక్టర్స్ అందరు ఉన్నారు. హీరో హీరోయిన్ లాగా బట్ వాళ్ళు ఏమంతా పాపులర్ లా కాదు
సినిమా లాగ
ఆ చాలా బాగుందండి. సినిమా మొత్తం మోటివేషన్ ఉంది. లాస్ట్ లో ఒక లాస్ట్ లో మంచి మెసేజ్ ఇచ్చినారు. ఆ ఆ లాస్ట్ లో లైక్ ఇప్పుడు అంతా గోల్డ్ మీద ఉంది. కదండి గోల్డ్ అంతా ఇంత ప్రైస్ పెరిగిపోతుంది. చూడు
ఆమెదా రాధిక ఆమెదా
ఆ అది కాదండి. ఈ ఈ సినిమా వేరే
ఓకే ఓకే అది కూడా అంతే కదా గోల్డ్ మీద అంత స్టోరి అంత
ఆ అది స్టోరీ అంతా గోల్డ్ మీదే బట్ ఇది అట్లా కాదు అది చూడండి. లేదు లేదు కలర్స్ ఫుల్ గానే ఉందండి. కొంచెం కానీ చూస్తే అర్థమయిపోతుందండి. మీరు చిన్న స్క్రీన్ టీవీలో పెట్ క్కోని చూడండి.
అదే అదే రేపు రేపు వీకేండ్ కదండి రేపు చూస్తానండి.
ఆ పాటలన్నీ కూడా చాలా బాగున్నయి
ఇది కూడా అండి ఏదో ప్రీతమ్ అండ్ పెడ్రో చూసారండి ప్రీతమ్
అ లేదు లేదు లేదు చూడాలేదు. అది ఏదో థ్రిల్లర్ల కదా
ఔనండండనీ చాలా బాఉందంట మా చెల్లి చెప్పింది హ్ చాలా సస్ పెన్స్ అస్సల్ ఎక్స్ పేక్స్ చేయ్ లేనీ సస్ పెన్ జెస్ ఉన్నాయి ట్విస్ట్ లు అన్ జేప్పింది
ఔనా ఉహుమ్
నాక్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి సిన్ మాల్ చూడేకి ఏదో చాలా బాఉందంటే ఇంకా టూ ఎక్స్ స్పీడ్ల బెట్ కొన్ జూస్తాం
ఉహ్ ఔ
అది గూడా సెల్లులోనే చూసానండి ఎక్కు మళ్ళీ టీవీకి కనెక్ట్ చేసుకున్ అట్లా ఏం చేసుకోము
ఔనా నాన్ సిన్ మాలు అంటే చానా ఇష్టమండి నేన్ సిన్ మాల్ బా చు
దన్ డింగ్ అవే మా టైమ్ పాస్ ఇంక మే
ఆనిని ఈ మధ్య చానా పాత సిన్ మాల్ చూడ్డం మొదల్ పెట్టా అండి ఆ లై ఆ మోనస్నీ సక్ కీ సిన్ మా చూసాఅండి ఫస్ట్ టైం జూసే చాలా బావుందన్ అండ్
సఖీ సిన్ మానా అండి అదే రోజా రోజా సాంగ్ ఉంటది అదాండ్
కాద్ కాద్ కాద్ అది కాదండి
ఆ ఇంకేదో ఫేమస్ సాంగున్నటుంది అంద్లో ఏదో ఆ ఔనండ్ ఔన్ మీర్ పాట్ల్ పాడతారండి
హ లేదన్డ్
ఇదు పడొచ్చుగదండి మీ వాయిస్ బాఉంది కొంచమ్ ఏదన్న విన్ టన్ నేన్ కూడ ఉహ్ ఉమ్ ఏ లేదండి నేన్ రీస్ సిన్ మాలే చూడ్ నండి ఇగ నాక్ పాట్ లేపే దైర్యం లేదు
ఓ పాటలిప్పుడు ఏముందండి ఇప్పుడు మనం ఇన్ స్ట్రాగ్రామ్ ఓపెన్ జేష్నా గూడా అన్
ఆ అ ఔనండి అవె అన్ని ఇంకా అవే అండి నా ఫీడ్ అంతా అవే సాంగ్స్ ఏ ఉంటాయ్ ఇప్పుడు ఏదో కొత్తగాఓచ్చింది నాక్ అది ఏదో సా మర్చిప్యనండి మద్యన్నాం వర్క్ నోట్లోనె
ఆహ్ హ్ వరుడు సిన్ మాలోనా అండి వరుడు సిన్ మాలో ఎఫ్ఏబిఏ ఆ ఎఫ్ఏబిఏ పెట్టించండి అదే నాన్
ఆహా అది గాదండి ప్రియా ప్రియా చంపొద్దె ఆ సాంగాండి సాయంత్రం నుంచి నోట్లోనె తిరుగుతూనే ఉందండి ఆ పాట
ఇప్పుడు ఇది గూడ ట్రెండింగ్ ఐయింది గద్ రండు ఒక సాంగుంది చూడు ఆ ఆ ఔనౌనౌనౌనౌవును అది చాలా ఫేమస్ ఐదండి ఇద్ ఇప్పుడు ఫేమస్ ఆ లేదండి
ట్రై చేయొచ్చు కదా ఎందుకు చేయ్ రు మీరు
అంత రావండి మాకు
అన్నీ ట్రై చేస్తే ఓస్సయండి రాదని ఎలా చెప్తారు ఏదైన ట్రై చెయాలా గదా మీరు ఫస్టు
మీర్ జేస్తారా అండ్
అప్పుఓకప్పుడు చేసేదానండి మళ్ళా ఇంకా ఇంకా పెద్దగైనేక డిస్ క్యూమ్
సి పోస్ట్ చేసే వాళ్ళం
టు పోస్ట్లు అంత లేదండి ఈ ఉక్ నే చేసుకొన్ బెట్టుకుంటామండి గ్యాల్రీలో చూస్ కోడాన్ కి ఎప్పుడన్నా ఆ అంతే అండి పోస్ట్ చేస్తే ఇంగ్ ఇన్ స్టగ్రామే బ్యాన్ ఐపోతాదండి ఓ అట్లాగాదండి ఎవరండి పిత్ చ్చిది అన్ ఇంస్టాగ్రామ్ లోనే అందరు డిలీట్ జేస్ పడేసారు
మేన్ లేండి ఇప్పుడ్ అట్లా గడ ట్రెండింగ్ అయిపోతన్నారు అందరు
ఫ్రెండ్ అయితనంటా అది గడ కరెక్టే లేండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఏది పెట్టినా ట్రెండింగ్ అవుతుంది కొట్లాడిన ట్రెండింగే అరుచుకున్నా ట్రెండింగే తి నా ట్రెండింగే
అవునండి
వాళ్ళు మేలండి ఇన్ఫ్లుయెన్సర్లు లక్షల లక్షలు సంపాదిసారు ఒక స్టోరీలు పోయిస్ట్లు పెట్టి
ఆవునండి
ఆవునండి ఎడిటింగ్లు చేసుకోవాలారు థర్డ్ ఏద్ ఎన్నెన్నొ మంచిగ తెలీదు మనకి అవన్నీ మనేం మ్ చూసుకున్న వాళ్ళకి ఏమో బా ఈజీ పెట్టు వీడియో పెట్టేస్తేనే వాళ్ళకి లక్షల్ లక్షల్ వస్త వస్తాయి అనుకుంటాం మన అవునండి
మ్
మ్ ఇంకేమండి రేపే మీ స్పెషల్ నాకు ఈరోజ్ సాటర్డే లాగా ఉందండి ఫ్రైడే లాగే లేదు
అవునా అండి
వీకెండ్ లాగా అనిపిస్తుంది నాక్ అప్పుడే వీకెండ్ స్టార్ట్ అయింది సరే అండి మరి ఇంకొ కాల్ చే మాట్లాడుకుందాం
ఓకే అండి మ
బాయండి